హలో ఆ ఆ ఆ ఫ్రీ నే అండి చెప్పండి
మ్మ్ మీరు షాపింగ్ ఎక్కడ చేస్తారండి మాములుగా ఎక్కువగా ఆన్లైన్లోన బ బయై
ఆన్లైన్ లోనే కొంచెం తక్కువగా వస్తే అనిపిస్తుంది నాకు బయట అంటే మనం అంత టైం తీస్ మన కోసం ఎవరోకరు తోడు రావాలి వచ్చి ఆ ప్చ్ అంటే మగవాళ్ళు మన కోసం అంత సమయం కేటాయిచ్చారు కదా
అవును
రోజు మనం మనకేంటంటే వంద చూస్తే మనం తీసుకునేది ఒకటి ఆన్లైన్ లో అయితే మనకి ఇస్ట్ ఇష్టవచ్నన్ రకాలు ఎక్కువ చూసుకోవచ్చు కదా షాపులు కూడా అంత ఓపిక చూపించట్లా ఇప్పుడు
అది నిజమే కాకపోతే క్లాత్ డిఫరెంట్ ఉంటాయి కదా
పెట్టుకునే అవకాశం ఉంది కదా
ఉంది నేను ఆల్మోస్ట్ పిల్లలకి కూడా కాటన్వీ చూస్తాను ఆ చూస్ అంటే అవి అప్పుడు ఆన్లైన్ లో ఎక్కువ పెట్టేస్తానండి
మ్మ్ ఎక్కువ మోడల్స్ ఉంటాయి మ్ మోడల్స్ ఎక్కువ చిన్న పిల్లలతో మనము రోజు వెళ్లి తిరిగి తెచ్ కునేదిలేదు
అవును
అన్ని సైజు అన్ని ఉంటాయి కాబట్టి చూసుకొని పెట్టుకోవడమే
ఉం నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆన్లైన్ లో చూసి అన్ని సేవ్ చేసుకుంటా ఆ మళ్ళి హ హ మళ్ళి ఎందుకులే హ హ మ నేరేడు డైరెక్ట్గాయి తీసుకోవచ్చలే అని చెప్పి మళ్ళి గుమ్నయిపోత మళ్ళి పోలేను కావాలిని అని అన్నప్పుడు మళ్ళీ ఇంకా దానికే వెళ్తా ఇంకా ఆన్లైన్ లో పెట్టేస్తాను తీసుకునేస్తాను నిన్న కూడా ఒక డ్రెస్ ఆర్డర్ పడి దీస్
ఊమ్ ఊమ్ నేను మా పాపకి మధ్య ప రోజుల క్రితం ఒకటి పెట్టాను గౌను అది ఏంటంటె సైజు కొద్ది త చిన్నది వచ్చింది ఆ ఇంకా అది ఎక్స్చేంజ్ పెడదామని పె పెట్టి సైజు పెద్ద సైజు పెడితే అది ఎక్స్ ఎన్ని రోజులకి రాట్లా ఎక్స్చేంజ్ ఇది తీసుకెళ అట్లా చేంజ్ రా
రీఫండ్ పెడితే వస్తుంది కదండి
అంటే నా రిటర్న్ పెడితే రిఫండ్ వస్తుంది రిటర్న్ తీసుకొని రిఫండ్ ఇ స్తారు అలా కాకుండా నేన్ ఎంట్రీ ఫండ్ కాకుం ఆమ్ మాల్గయ్ సెంజు
ఎక్స్చేంజ్ వేస్ట్ అండి టై పడుతుంది
చాలా స ఏంటి పది పదిహేను రోజులు పైనైంది ఇంకా నాకు తీసుకొచ్చేసి క్యాన్సిల్ రిటర్న్ కొట్టేసానా అదే ఏ ఇంకా ఉన్నత దే ఉండేటట్టు ఉండిపోయిందనమాట ఇంకా రిఫండ్ రాదు అ ది ఎక్స్చేంజ్ ది పెట్టింది రాదు ఇంగున్నదే ఉంది ఇంకేం చేయను డ్రస్ నేను ఏం చేసుకోని ఎవర్ లేర్ చిన్న పిల్ల ఇంగ రేపు మా తోడ్కోడాలికి అన్న అమ్మాయి పుడితే అప్ పిల్లకు ఉపయోగపడిద్ది లేదంటే మా మా అన్నోళ్ల భార్య ప్రెగ్నెంట్ గా ఉంది ఆమె కూడా ఎది ఎవరో ఇ పుట్టి నోల్లకి ఎవరికి మీర్చేయడమే ఇంగ
ఆ ఏం చేస్తారంటే ఈసారి ఒకవేళ రిటర్న్ పెట్టి బాగ మనకి అనుకునింది రాకపోతే రీఫండ్ పెట్టేయండి ఆ నెక్స్ట్ నువేరే డ్రెస్ వేరే దాంట్లో చూసుకొని అప్పుడు మనకు కావాల్సిిన పెట్టేయవాలి ఆ నేనెప్పుడు అట్టే చేసేది ఆ రీఫండ్ పెట్టేస్త వెంట్ స రీఫండ్ పెట్టినాక వెంటనే వేరే ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టుకునేస్త నేను ఎక్కువగా ఫ్లిప్కార్టు మీషో
ఉహు అవును దా వాటిలో కాస్ట్ కూడా తక్కువగానే ఉంటాయి రేట్లు కూడా వాటిలో మీషో లో కొద్ది తక్కువగాస్త బాగా అమెజాను మింత అవి ఎక్కువే రేట్లు క్లాత్లు కూడా బాగుంటాయి కానీ
అమ్ అవును అమెజాన్లో రేట్ ఎక్కువ కాకపోతే మన ఫాస్ట్ డెలివరీ అయితే ఎక్కువ అ ప్రోడక్ట్ క్వాటీ క్వాలిటీ కూడా బాగుంటుంది అనుకోండి మింత్ర లో ఎంత వారికి పెట్ల ఎక్కువగా ఇవే నేను యూస్ మూడు యాప్ లు ఫ్రూట్స్ ఇంటికావల్సిన ఏమైనా కావాలి అంటే ఎమర్జెన్సీ కి మార్కెట్ పోలేకపోతు
ఉమ్ ఉహు హుమ్ ఉమ్ మా కూరగాయలు మార్కెట్ దగ్గరలోనే ఉంది అదే ఎంక మా మామయ్య వారంకి సరిపడ మొత్తం ఒక సంచకి వేస్కొస్తారు అన్ని ంట
ఓకే ఓకే
ఏ రోజు ఆ రోజు అంటే మా హోటల్ ఉందన్నమాట దం అమ పొద్దున్న రోజు హోటల్ కి వెళ్తారూ వెళ్ళి ఒక గంట రెండు గంట అక్కడ ఉండేసి వస్తారు అని పొద్దు బోక అంటే పన వాళ్ళు ఉంటారు వాళ్ళే చేస్తారు ంటారు నేను వెళ్ళి కాసేపు అట్లా కూర్ చోనీ వస్త తాడు
ఎంతైనా మన ఓన్ గా పెట్టు కునేది ఎంత చిన్న షాప్ పోయినా అదొ ఒక బాగుంటుందండి సొంతంగా చేసుకోవడం
ఉమ్
నేను ఇంతకు ముందు అకౌంటెంట్ గా చేసినాను ఆ సిక్స్ డేస్ చేసినాను తర్వాత మ్యారేజ్ అయినాక ఒక సిక్స్ మంత్ చేశాను మళ్ళా ప్రెగ్నెంట్ అనేసి నేను ఇంకా డ్రాప్ అయిపోయినా ఇంకా పిల్లలు వీలే సరిపోయింది ఇంక మీట్గా జాబ్కి అయితే పోలెను ఏదైనా ఉంటే అండ్ దగ్గర జాబ్కి వెళ్తే పిల్లలు మగ పపిల్లలు కదా అస పట్కోలేం కొంచం మన దగ్గరుండి చూసుకుంటేనే ఆ అవునండి అందువల్ల లా
అమ్మ ఆడపిల్ల మా ఇంట్లో ఇప్పుడు మా ఆడబిడ్డ వాళ్ళ అబ్బాయి మా తోడుకోళ్ వాళ్ళ అబ్బాయి మా అబ్బాయి ఇలా ముగ్గురు మాగ పిల్లల్లోకి మా అమ్మాయి రెబల్ అనమా ట ముగురుని అలాడి ఇచిది దొక్క చేత తిట్టి గిర గిరా తిట్ సిద్దుగా పక్కన్నీ ఆ హా హా అందరు అంటే ఇప్పుటి దాకా ఉన్న వాళ్ళ అదే ఆడ పెళ్లఅయ్యేసరికి వాళ్ళ నాయనమ్మ గాని అందరూ ముద్దు చేస్తారు బాగా వాళ్ళ నాన్నకైతే ప్రాణం అయిం ఇంకా మామూలుగ కాదు నిన్నెవరైన ఒక దెబ్బ గొడితే ఎన్ని దెబ్బలు కొడతావు నిది తిరిగే అంటే రెండు దెబ్ దెబ్బలు బడతాయని చెప్పుద్ది వాళ్ళ నాన్నకి కి వాళ్ళ అలాగ నేర్ప్ పిచ్చాడు ఫస్ట్ నుంచి ఇంక దాని కి ఎందుకంటే మా పిల్లలు మధ్యలో వ ఏదైనా ఇప్పుడు ఆడపిల్లలు వాళ్లు వాళ్ళు కాపాడుకునేలాగా తయారు చేయాలి ఎంతైనా అది అది ఇంపా అది చాలా ముఖ్య పిల్లలకి భయపడతా ఏడుస్త కుచ్ ర్చొని ఏదైనా చెప్పడానికి భయపడ్డం ఎవరైనా ఏదన్నా అన్నా జేసిన ఏడ్చుకుంటా గుర్చో గూడదు ఆడ పిల్లళ్లెప్పుడు అందుకని ఖచ్చితంగా అలాగే ఉండాలి
తే అండి పెంచింది వా ఏదై న్నావా స్ట్రాంగ్ గా ఉండాలి ధైర్యంగా ఉండాలి నచ్చితే నచ్చిందని చెప్పాలి లేపోత్ తే వచ్చి ఒకసారి అమ్మ నాన్న ని ఇది మంచా చెడా నాన్న నువ్ ఒకసారి అడగాలి అనేసి చెప్పిచ్చేవాడు ఎందు నా ఎంతైనా నాన్న అ తలి
ఊ ఊ అందులో ఆడపిల్లలు కూడా ఈ రోజుల్లో అసలు తల్లిదండ్రులు పిల్లలకి టైం కేటాయిచ్చ ట్లేదండి మెయిను పిల్లలు చెడిపోడానికి ముఖ్యమైన కారణం అది సంపాదన లో పడి వాళ్ళకి టైం ఇవ్వపోతుండే వాళ్ళు బయటోళ్ళును ఎవడో ఒకడిని చూసుకుంటున్నారు బ ఇప్పుడు ఒక ఆడపిల్ల కి రోజూ తండ్రి తల్లి తండ్రులు నువ్వు ఎంత అందంగా ఉన్నావు ఎంత ముద్దుగున్నావు ని మనమే చెప్తున్నాం అనుకో బయటోడు ఎవడో ఒకోడు చెప్తే అసలు వాళ్ళు లెక్క చేస్తారా మా నాన్న మా అమ్మ నాకె ప్రోజె ప్పనే అందంగున్నా అని నువ్ చెప్పేది ఏందిరా బేవర్స్ పో అని అంటారు
అవును
అలాగా
మన ఇంట్లో పేరెంట్స్ అదే నేనూ చెప్పేది పేరెంట్స్ ఎంతవరకు ఆ బిడ్డల దగ్గర టైమ్ స్పెండ్ చేస్తారు పిల్ల మాది బాబు అయినా పాపైనా ఇద్దరు ఇని సమానంగానే చూడాలి సమానంగానే పెంచాలి అప్ అప్పుడే వాళ్ళ కే కొంచెం బయటికి పోయినా ప్పుడు ఒక దైర్యం అనేది
ఊ అవును ఊ ఊ అన్నీ చూ బయటికి తిప్పాలి అన్నీ బయటికి వెళ్ళినప్పుడు చూ పిచ్చలే ఫోన్ లో లీనమైపోతున్నారు అస్ తులు జనాలు గా తల్లిదండ్రులు కూడా ఇప్పుడు బయటికి తీసుకెళ్లినా పిల్లల్ని వీళ్ళు ఫోన్లు జూత్తా ఉన్ టరు ఇంగ పిల్లలకు మనం చెప్పుకున్ బయటికి తీసుకెళ్ళింది ఎందుకు వాళ్ళతో టైం కాలక్షేపం చెయ్యడానికి వాళ్ళకే అయ్యి చూపిస్ ఇవి చూపిస్తా అయి ఏంటి ఇయి ఏంటి అని వాళ్ళు అడుగుతా ఉంటే మనం చెప్తా ఉండాలె. గా అప్పుడే గదా వాళ్ళు తెల్స్
వాళ్ళు కొంచం ఖాళీ దొరికితే చాలు ఫోన్ ఎత్తుకొని కూర్చోవడమే ఆ వేరే ఆలోచన మల్లెక్కడ వస్ ఇంకా నెక్స్ట్ ఐడియా అనేద్ రావాలి. అలాంటిది ఫోన్లో మునిగిపో తున్నారు. వేరే ఆలోచనలు అన్నీ లేక్ కుండ పో తంది. ఏ వెనక్
మ్ అవును మ్ ఫోనూ టెక్నాలజీ టెక్నాలజీ వాడాలి టెక్నాలజీ ఎంత వరకు అవు.. కష్టమైన వాడుకోవాల్ గనీ
దాన్ని దుర్యోధ దుర్వినియోగం చేసుకోకూడదు. హౌస్ వైఫ్ గుడా ఇంట్లో ఏదో వంటల వరకి చూస్తా పోతాయి. ఇన్స్టా వచ్చేసి సింది. అది ఖాళీగా అంటే చాలు ఫోన్ ఎత్తుకుంటాడు. ఆ ఇన్స్టా చూసుకుం కుంటా అది ఒక టైం వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫోన్ కు రావడం వల్ల ఆన్లైన్లు ఇవి రావడం వల్ల టైం వేస్టే అవుతాంది గనీ
ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ పట్టుకొని చూస్తామా ఆ ఏదోట్ కొంచం మంచిగా అని ఇంకా అలాగే ఇంకా ఎళ్తనే ఉం ఎంత సేపైనా గానీ
అడిట్ అయిపోతున్నరనన్నీటికిీ ఇవే ఏయే ఇదేంది ఇప్పుడు ఇది కాకుండా మళ్ళ అది పోస్ట్ చేయడం బయట తిరిగేది
అసల్ ప్రతి ఇదొక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది జనాలకసలు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏది వండు కుతిన్నది గూడా ఇంట్లో మా మా ఇంట్లో ఈ రోజు ఇది చేస్ స్తాము ఈ పండగ చేస్ ఏది వా పుట్టినరోజు పండగ ఏమి ఉండదు వాళ్ళు భార్య భర్త ట్రిప్కి వెళ్తే అది కూడా పెట్టాలా
అహహహ
వాళ్ళు అదొక మెమరీగా వాళ్ళు సేవ్ చేసుకొని వాళ్ళ ఫోన్ లో దాసి పెట్టుకొని ఎప్పుడన్నా వాళ్ళిద్దరు కూర్చున్నప్పుడు చూసుకోవాలి గుర్తు చేసుకోవాలి జ్ఞాప అనేవి ఎంతసేపు అందరు ఎలాగా స్టేటస్ లో పెట్టడం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్లు పెట్టడం ఆ ఇప్పుడు పక్క పక్కన ఉన్న వేరే వాళ్ళు ఏమనుకుంట కుంటరు ఆ వాళ్ళ ఆయన అక్కడ తీసుకెళ్ళాడు వీళ్ళా ఆయన ఇక్కడ తీసుకె వెళ్ళడు నువ్ ఎక్కడికి తీసుకెళ్లావు అని అంటారు ఆ మా ఆయన నాకు బంగారం హారం చేపించాడు అని చెపించావు అని బట్టింది ఒక ఆమె ఇంకొక ఆమె ఎల్లి వాళ్ళ ఆయన్ని చవట్
ఆహ్ హ్ ఇప్పుడది కాకుండా ఒ ఒక టెంపుల్ కెళ్ళినా కూడా మా ఊర్లో జాతర జరి గింది ఏ అందరు గుడికి వస్ స్తార అనుకుంటాం గాని అయింది హారతి ఎత్తేది ఫోటో తీసుకుంటున్నారు
డైరెక్ట్ గా కనిపిస్తున్నా కూడా అడ్జు డైరెక్ట్ గా ఫోన్ లో ఫోటోల్ తిస్తారు వీడియో తిస్తారు
దాని ఫోటో తీసి ఇంస్టాలో షేర్ చేసుకుంటున్నారు గుడికి అడ దేవును ము మొక్కడానికి రావడం లేదు మెయిన్ జనాలు ఆహ్ ఏ అడ ఏన్ అంటే ఫోన్ బట్టుకొని ఫస్ట్ మన్ ఏం చూసినాము ఏమైంది ఇవే ఇవే ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని పెట్టుకుంటున్నారు అంతే ఆని మీనే మనం వచ్చినాము గుడికి వచ్చినాము దాన్ని చూడ్డం లేదు ప్రతి ఒక్కరు ఫోన్ ఎత్తుకుని పెట్టుకోవడమే ఏందో అంబిలి తాగేది కూడా ఫోటో తీసి పెట్టుకుంట్ నరండి ఆహ్ ఏందో జనాలు ఆహ్ వాళ్ని చూసి ఇంకొకరు అదే చేస్తున్నారు
హు
అట్టుండారు జనాలు మీ ఊర్లో అమ్మవారి జాతర జరిగిందాండి
ఆహా ఇప్ ఇప్పుడు రాముల వారి తిరనాలు జరుగుద్ది మా ఊర్లో
ఆహా సరే సరే మాది మే ఆహ్
మే జూన్ ఆ టైం లో పెడతారు రాముల్ వారు అదే ఈ మధ్యనే కట్టారు గుడి మూడేళ్ళ్ అవుతుంది కట్ అ అంత ముందు పాత గుడి చిన్న గుడి ఉన్నింది ఈ మధ్య కొత్త గుడి గడ్ టరన్మాట
ఉహు
కొత్త గుడి కట్టిన తర్వాత ఇంకా ప్రతి సంవత్సరము తిరనాలు చేస్తున్నారు అందరు
ఓకె ఓకె మాది ఇప్పుడు వన్ వీక్ అయ్యింది అమ్మవారి జాతర బాగా చేసారు ఇప్పుడు ఏమం అంటే ఇప్పుడు వీక్ వీక్స్ ఉం ఉంటాయి కదా అంటే మంగళవారం ఐదు వారాలు ఉంటాయి ఆ ఐదు వారాలు సేమ్ ముందు జాతర ముందు ఏం చేసినారో అదే పాటిస్తార అనమాట అంటే అంతకు ముందు వేసుకు కొన్న వాళ్ళ వేషాలు వే కోన అవుడ అమ్బాయి అమ్ అమ్మాయిలు వేషం వేసుకోవడం అమ్మాయిలు వచ్చి అమ్మవారి వేషాలు అట్లా ఒక్కొక్కటి డిఫరెంట్ గేస్ అమ్మవారి దర్శనం చేసుకు
ఉ ఉమ్మ్
పొంగలు పెే వాళ్ళుొంగలు పెడతారు ఇది మూడో వారం ఈ రేపు వస్తే మూడో వారంారం
హుమ్మ్ హుమ్మ్ మ్మ్ మ్మ్ సరే అండి మళ్ళీ చే చేస్తా బాయ్